హలో మేడం ఆ వినిపిస్తుంది మేడం నీకు
మేడం ఇప్పుడు
చెప్పండి మేడం ఏం జేస్తున్నారు
మేడం నేను ఏం లేదు వాళ్ళ్ లంచైపోయింది ఆ ఇప్పుడే కొంచెం బయటకి ఎల్దామనీ చూస్తున్నాం గని ఎండో కొడ్తుంద్ అనేసి ఆలో ఆలోచింస్త్
ఆ మీకిప్పుడు వన్ టెన్ గదా మేడం స్కూలు ఆ వన్ టైం స్కూల్ ఉన్నగ స్కూల్లోన్నా ఉండుడూ తప్పదు గదా ఫోర్ ఓ క్లాక్ వరక్ ఫోర్ ఫైవ్ వరకు ఆ అదే మరి ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారైతే వాళ్ళు కూడా చెప్తారు ఎంత అలీవు
హు
ఆ రేట్స్ ఏం లేకపోయినా కాని అక్కడ కూర్చొనుండాల్సిందే అలా ముందట్న ముందు చెప్తారా అయితే అంటే అక్కడ సెంటర్ సెంటరుంటదా మేడం మీ స్కూల్లో
మా స్కూల్దీ ఇక్కడ సెంటర్లేదండి శ్రీ చైతన్య లో ఇది త్రీ ఇయర్సే అవుతుంది కదా ఇక్కడ
ఆ అంటే ఆ మరిక్కడ చదువుకున్న వాళ్ళదు స్టూడెంటుకు
స్టుడెంట్ వాల్లకి ఇక్కడ పాతిమా, గౌట్ జెడ్పీ బాయ్ స్కూల్స్ చాలా చాలా స్కూల్స్ ఉన్నాయ్గదండి అటేస్తారు ఇక్కడున్న వాళ్ళకి
స్కూలున్న వాళ్ళకు వేరే వాళ్ళ కాంమ నీ సెంటర్ ఇంకా కాలేదంట ఒక ఫై ఇయర్స్ అయిన తర్వాత ఫైవ్ ఇర్స్ అయిన తర్వాత ఇగ మీకు కూడా సెంటర్
కంటారు పడతాన్నట ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్ అయిపోయింది దీతర్వాత
ఆ ఫోర్ అంటే ఇంకా ఫైవ్ ఓక వన్ ఇయర్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయిందనుకో మరి ఎట్లా ఫోకస్ ఎట్లా పడతు ఆటోమేటిక్లీ మీకు కూడా సెంటర్ పడ్తది అప్పుడు ఎక్స్ట్రా డ్యూటీస్ ఉంటాయి కదా
అవును అవును ఉంటాయి యాక్చువలీగ మనకి టెన్త్ ఈ సరే బ్యాస్ స్టార్ట్ అయింది మాకు ఆ
ఎది ఫస్ట్ ఎ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది
మాకు ఫస్ట్ వన్ టు ఎయిత్ స్టార్టైది దాన్తర్వాత నైన్త్ వన్త్ నైన్త్ నుంచి టెన్త్ గా మొత్తం ఇయర్ టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తు ఇగ మనం ఆటోమేటిక్లి రిజల్ట్సు బట్టి
కొ కొది కొది అందంత స్టార్టింగే వాళ్ళు ఫస్ట్ ఎయిట్వరకు స్టార్ట్ చేసిళ్ళు నర్ నర్సరీటు ఎయిట్
ఉహ్ గా స్ట స్ట్రీన్ అనేది మనకిక్కడ కాకశ్నగర్ లో ఇంత ఫీజ్ కట్టి చె చేయాలంటే బాగా ఆలోచిస్తారు మేడం ఫైమనంటే ఫాతిమలో పదహారు వేలకి టె టెన్త్ అయిపోతుది అట్లా అని ఇలా వాళ్ళ మ అందరి ఉంటది మళ్ళీక్కడ చాలా మంది ఎస్కం పైన ఎఫెక్టున్నారు కాబట్టి అంతంతం పే చేయలేదు కదా అని
వాళ్ళు కూడా తక్కువ తీసుకురు అంటే వాళ్ళు కూడా తక్కువ తీసుకోలేరు
తీసుకోలేరు మళ్ళీ వాళ్ళ కోసం కూడా వాళ్ళు తక్కువ తీసుకోలేరు ఒకవేళ వాళ్ళు చేపిస్తారు ఇంట్రెస్ట్ గా ఉన్నరంటే మేము వాళ్ళకు కొంచెం తక్కువ తగ్గిస్తారు వాళ్ళన్బట్టి వాళ్ళని కె పాసిటీని బట్టి ఏదో మనం కన్వెన్ చేసుకుంటే తగ్గించి అడ్మిషన్ చేపించు ఉంటారండి ఆ కానీ ఇక బాగా తగ్గించామంటే ఇక తగ్గించలేదు గదా
నా దగ్గరెకే అక్కడ ఉన్న ఫీజ్స్ ఆక్టివిస్ పారెంట్ రిపొట్స్
మనకి ఫీజ్ ఎట్లా అందో మేడం స్టడీ కూడా అట్లనే ఇస్తారిక్కడ చాలా స్టడీ ఇస్తార్గదా అంత వర్క్ కూడా ఉంటది టీచర్లకు టీచర్లకేవ్రీథింగ్ లెసన్ ప్లాన్ అప్టుడే వాళ్ళు బుక్స్ కర క్యూషన్స్ ఉండాలి ఫెర్నోట్స్ చిన్న పిల్లలకి నోట్స్ నోట్లులతో సహా కూడా మాకు చెకింగ్ అవుతా ఉంటది వాళ్ళకు టూ వీక్స్ ఒకసారి మేడేం వాళ్ళ చెకింగ్ చేస్తా ఉంటారు మా బుక్సన్ని పిల్లలకు విళ్ళు రాపిస్తున్నారా లేదా సెలబస్ ప్రకారం విళ్ళని చె చెప్తునరా లేదా పిల్లలు ఎవరెవరు ఇంప్రూవ్మెంటున్నారు లేరు వాళ్ళ ఆల్ఫాబెట్స్ వస్తున్నా లేవా ప్రతి ఒక్కటి మొత్తం చెక్ చేస్తారు మేడం ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వస్తారు కంపల్సరీ
అంటే మిమ్మల్ని కూడా ఒక స్టూడెంట్ లెక్కనే వాళ్ళు కరెక్టే వాళ్ళు చదవకపోయినా కానీ మీకిబందియి
మా మాకే మళ్ళీ మాకు కూడా ట్రైనింగ్స్ ఉంటాయ్ మాకు సమ్మరోచ్చిందంటే మాకు వర్క్ షాప్స్ తీస్కెళ్తారు ట్రైనింగ్ ఇస్తారు మాక్ ఇంకా ఊమ్ ఇట్లా ఇప్పుడు స్టూడెంట్ లాగానే మేమ్ కూడా ప్ర ప్రతి ఒక్కటి రాయాలి ఒక్క స్టూడెంట్ గురించి మేమ్ నోట్స్ ఒక నోట్స్ మైంటైన్ చేస్తామండి ఆ స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లా ఆ స్టూడెంట్ ఈ మంత్ లో ఎలా ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఎంత ఇంప్రూవ్ అయ్యాడు నెక్స్ట్ మంత్ ఇంక ఎంత ఇంప్రూవ్ చేయాలి పేరెంట్స్ ఏమ్ అన్నారో మొత్తం మేమ్ ఒక నోట్స్ ట్స్ మొత్తం రాయాల్సిందే అప్ టు డేట్ టూ డేస్ ఒక్సారి టూ డేస్ ఒక్సారి ఫోన్ చేయాల్సిందే పేరెంట్స్ కి తన్ మాట్లాడిస్ మాట్లాల్సిందే మేడం అన్ని నోట్స్లు చెక్ చే స్తారు మావి నోట్స్ చెక్ చేసారు మాకు రికార్డ్స్ ఉంటాయి మొత్తం స్టూడెంట్స్ విత్ టీచర్స్ అన్నట్టు ఇంకా మొత్తం మేడం వింటానా యూనిట్ టెస్ట్స్ రెండు ఉంటాయి మేడం మ అంటే ఎస్ఏ వన్ ఎస్ఏ టూ అనేది టూ ఉంటాయి మేడం ఆ పోర్ చిన్నపిల్లలకైతే ఆ ఫోర్ యూనిట్ టెస్టెస్ ఉంటాయి టూ ఎస్ఏ వన్స్ ఉంటాయి మేడం
ఆ ఒక క్లాస్ కి మినిమం ఎ తెల్లేద టీచర్స్ ఎన్ని తగుల్తాయి ఫార్టీ ఫైవ్ మినేట్స్ ఉంటాయి స్కూల్ అంటే ఒక వన్ పీరియడ్
వన్ పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినేట్స్ ఉంటదండి
ఫార్టీ ఫైవ్ మినేట్స్ కి బ్రేక్ ఒక టెన్ ఫ ఫిఫ్టీన్ మినేట్స్ ఇస్తారు ఎందుకో టీచర్ అట్ నుంచి ఇటు చేంజ్ అవ్వడానిక్ రావడానికి పిల్లరి అల్ పిల్లల అల్లరి అవి ఇవి
కరెక్ట్ గా టెన్ టెన్ ఫిఫ్టీన్ మినేట్స్ ఇస్తార్ బ్రేక్ అంత్
ఉ ఒక్ ఒక ఇది నర్సరీస్ పిల్లలకు మాత్రమే హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఎక్కువ ఆ అంటే వాళ్ళన్ అయితే కంటిన్యూ ఒక్కొక్కరు ఒకోరిట్ల ఇట్లా రెండు కళ్ళతో ఇట్లా వాళ్ళన్ చూస్
చూస్కుంటానే ఉండాలి మేడం మనం పిల్లల్లాగానే చూస్కుంటాలే హెల్త్ ఇష్యూస్ కాకుండా చూస్కోవాలి బాక్సలు చెక్ చేస్కుంటుండాలి అల్లి
ఆ వాళ్ళు తినని తినకపోయినా గానీ అన్ని మనం చూస్కుంటు ఉండాలి
కంపల్సరీ చూస్కుంటున్నారు మేడం అంటే వాళ్ళు ఒక మదర్ టీచర్ కాబట్టి మదర్ టీచర్ లాగానే
ఆ ఒక క్లాస్ కి ఆయమ్మలు వ వ ఒకరు ఒకరు ఉంటారా రెండు ఉంటారా మేడం
ఆయమ్మలు ముగ్గురు ఉంటారు మేడం నర్సరీ చూడ్డానికి నర్సరీ ఎల్కేజీ యూకేజీ మూడు క్లాసులు చూడడానికి ముగ్గురు ఆయమ్మలు ఉంటారు వాళ్ళు అప్ వాష్రూమ్ వచ్చిన తీస్ కెళ్తారు తీస్కారవడం హ్యాండ్ వాష్ కలిగించడం అన్ని చేస్తారు కద్ ఫుడ్డు తినిపించడం పేరెంట్స్ అచ్చి తినిపించ్ చడానికి ఉండది మా స్కూల్లో చిన్న పిల్లల కూడా అది వాళ్ళంతా వాళ్ళే అలవాటు అవ్వాల్సిందే ఇగా ఆయమ్మలు తినిపిస్తారు చిన్న పిల్లలకి ఒక ఆ వన్ మంత్ అయితే ఆటోమేటిక్లీ వాళ్ళే స్పూన్ తెచ్కోన్ తింటార్ ఇంకా
ఆ కొంతమంది వాళ్ళ కొంచెం ఇబ్బంది
తిన వాల తినవళ్ళ లేకపోతే ఏం చేస్తార్ ఆయమ్మ వాళ్ళు ఒకొక్క ఫోర్ ఫైవ్ మెంబర్స్ ని కూర్చోబెట్ కొని స్పూన్ ఎవ ఎవర్ వ ఎవరి స్పూన్ తోని మరద్ తిన్పించుకుంటుంటారు ఇంకా వాళ్ళు
కేర్ళం ఒక స్ట్రెంత్ ఒక ఫార్టీ మెంబర్ థర్టీ మెంబరస్ మించి ఉంటారు ఆ ముందు అస్పత్రికి ఆహ సో అంత్ స్ట్రెంత్ తక్కువ్ అమ్మా అన్ థర్టీ థర్టీ మేమ్ సండే చూడ్డానికి వీల్ ఉంటది అంతక్ మించి ఎక్కువుంటే అంటే సెక్షన్ వైజ్ గా మల్లీ చేంజ్ చేస్తారు
చే సెక్షన్ వైజ్ గా చేంజ్ చేస్తారు మళ్ళీ అలా ఉంటది అన్నటింకా మాక్ ఇంకా స్ట్రెంత్ ఒక వెళ్ పెరుగుతే మ మళ్ళి ఇంకో బ్రాంచ్ తీసుకోవాల్సిందె ఇప్పుడైతే ఫోర్ హండ్రెడెండ్ ఏబొనె స్ట్రెంత్ తుంది మాకు సో ఇంకా ఈ మంత్
పట్ నుంచైతే నై టెన్త్ క్లాస్ వరకు
ఆ ఉంది మంచినే ఉంది స్ట్రెంత్ మళ్ళీ మాకు టెన్త్ రిజల్ట్ ఒచ్చేసిందనుకోండి
ఉన్నర ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు
టీషల్ల మాయే మొత్తం ట్వంటీ త్రీ మెంబర్స్
ట్వంటీ త్రీ మెంబర్స్ అంటే మంచిగనే ఉన్నరు మీదే పెద్ద ఒక టీమ్ ఉంది
మాదె టీమే ఉన్
ఇంకా అందులో ప్రిన్సిపల్ స్టాఫ్ చెకింగ్ వాళ్ళు ఇంకేవర్ సప్
వేరే సపరేట్ ఇంకా వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ నుంచే మాకస్తానే ఉంటరు
ఓన్లీ ఇది ఓన్లీ టీచర్లే ట్వంటీ టూ ట్వంటీ
ట్వంటీ త్రీ ఉన్నర్ అ అంతే ఇంకా తీసుకునేదే ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ టెక్న నీట్ అండ్ ఐఐటీ ఉన్ను జీ మెయిన్స్ అనె సబ్జెక్ట్ సిక్ త్ నుంచే మాకు ఇక్కడ చదిపిస్తారండి టెక్నో బుక్స్ స్టేట్ బుక్స్ తో పాటు టెక్నో బుక్స్ ఉంటాయి ఇవి మొత్తం మ టే ఆ ఇప్పుడు అందరు అంటరు గదా ఇప్పుడు మా పిల్లలకి మేము స్టేటే చదిపిస్తము సెంట్రల్ చదిపిస్తము అన్నట్టు ఉంటర్రు గదా కొంతమంది సొ స్టేట్ మొత్తం సెంట్రల్ మొత్ త్తం టోటల్ సిలబస్ మొత్తం కవర్ అయి మాకు టెక్నో ఉంటదండి టెక్నో ఉంటది టెనో సిక్స్ త్క్ నుంచి టెన్త్ వరకు నడుస్తది అ మాకు ఇంటర్ బేస్ సిలబస్ అనేది మొత్తం వీళ్ళ కిప్పుడే అర్థమైపోత తనట్ ఈ బుక్స్ లోనే అర్థమైపోతది ఇంటర్ నెక్స్ట్ ఇంటర్ లో వాళ్ళు వెళ్ళిన్ తర్వాత ఇప్పుడు చాలా మంది ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఐఐటీ నీటు త్రిబులైటి తీసుకుంటున్నారు గదండి
ఆఆ
సొ ఆ కోర్సెస్ అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోతదనట్టు ఇక్కడే
అవున అట్లైతే వళ్ళు కొంచెం అంటే ముందు రావాల్సింది కుడా ఏది తీసుకోవలన్న కూడా వాళ్ళ కూ దాని మీనింగ్ అర్థమైతది దానిక్ ఐడియా ఇస్తది అంటే అదేంది కొత్తది మాకు అర్థం అమైతలేదు గ్రూప్ వైస్ దన్నది వాళ్ళకు ఉండది అప్పటి వరకు వాళ్ళకి ఏం తీసుకోవాలి అన్నది ఫస్ట్ తెలిసుంటది సొ క్లారిటీగా వాళ్ళ ఉమ్ వాళ్ళే ఓన్ డిపెండ్ తోని తీసుకోవచ్చు మనం నాకు ఈ సబ్జెక్ట్ కావాలి నాకు ఈ సబ్జెక్ట్ వస్తది అన్నట్టు
స్ అనేది వస్తది మళ్ళీ పబ్లింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచె ఎగ్జామ్స్ పెడ్ తరన్నట్టు అ పేపర్ మనకి మన పంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తెనే మనకి తెలిసింది కనీ ఇపుడు ఇప్పుడు విళ్లకీ మొత్తం ఇప్ ప్పుడు సిక్స్ ప్రైమరీ నుంచి తెలుస్తది బాబ్బ్లింగ్ సిస్టం వాళ్ళకి ఎం ఐఎన్టీయోస్ అనేది హఅ ఎ స్ సైన్స్ స సైన్స్ మ్యాస్ సబ్జెక్ట్స్ ఫార్ములా బేసిక్ టెస్ట్ ట్ డని ఉంటై స్ ఆ అట్ల వాళ్ళకి అది గూడా అన్ని బ్రాంచెస్ ను కలిపి ఉంటది ఆల్ ఇండియా త్రోట్ లోను ఉంటది అందులో గుడా ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళక్ గిఫ్ట్స్ ఒస్తయ్ ఆ క్యంప్ ల్యాప్టాప్ లాంటివి అల్ పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్ స్తారన్నట్టు ఎగ్జామ్స్ సెలక్ట్ అయిన వాళ్ళందరికి అలా ఉంటదండి ఇంకా మీరేమైన ఇంట్రెస్ట్ గున్ టే గుడా మీరు జాబు ఇక్కడ అప్లై చేసుకోండి మేడం మీది
అవునా లోక లో లోకల్ కాదు కదా మేడం
ఆహ్ నాన్ లోకల్ నుంచే మాకు ఇక్కడ హయ్యర్ టీచర్స్ వస్తున్నరు
ఆహ్ లాన్ లోకల్ ఇంగ మా ప పాప చిల్లరుంది పాప చిన్నగుంది గదా అహ క్కన్నె ఆసీబాదు హాస్టల్స్ లేదా అక్కడ నుంచి వచ్చింది గని అఫ్ పర్లు వద్దన పాప చిన్నగా ఉంది కే కేర్ చేస్పెటెటోలు ఎవరు లేరు ఇంట్లో హ్మ్ జాబ్ అది అద్ చుడానికేళ్తే పాపకి ఇబ్బంది అయితది అట్లా అనుకుంటా ఒక పాప ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నా గాని ఒక మినిమమ్ ఫై ఉన్నాగానీ ఏం పర్వాలేకపో
ఇప్పుడు ఒకవెల ఇంట్రెస్ట్ ఉంటే అపాన్ చేస్కోండి ఇప్పుడు మాకు కౌటాల నుంచి సిరుపూర్ నుంచి వస్తె సాలు వస్తరు అయర్లు నాన్ లోకల్ నుంచి స్తున్నారు ఒకరు కౌటాల నుంచి ఇద్దరు వస్తారు సిరిపుర్ లో నుంచి ఇద్దరు వస్తారు సార్ వాళ్ళు లాస్ట్ టైం అయితే మాంచెరియాల్ నుంచి కూడా సోషల్ సార్ అప్డౌ అప్ అండ్ డౌన్ చేసిలు వాళ్ళు కూడా అంటే హయ్యర్ స్టడీస్ అనేది ఎక్కువ ఉంటది కదా అందుకే
ఒకే మేడం మనం మాట్లాడి టెన్ మినిట్స్ అవడానికి వస్తాండ్రి
ఒకే మేడం మనము ఆ థ్యాంక్ యూ అండి నేను ఇంకా సబ్జెక్ట్ మనం స్కూల్ పర్పస్లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మనక్ ఇంక కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను మేడం ఒకే థ్యాంక్యూ అండి ఒకే